హలో
హలో
ఏం చేస్తున్నావ్
ఏం లేదు క్లాస్ వర్క్ పెండింగ్ ఉంటే రాసేస్తున్నా నువ్వు
నేను కూడా ఏం చేయట్లేదు మన ఎక్కడికైనా ఎళ్ళావా ఇప్పుడు
లేదు వెళ్ళడం లేదు ఈ మధ్య నువ్వేమన్న వెళ్తన్నవా
నేను వెళ్ళిన అంత ముందు మన ఆ వరంగల్ లక్నవరం ఎళ్ళాను బావు ఆ వరంగల్ ఐడియా ఉందా
నేను పేరు విన్నా కని అది ఎలా ఉంటుందో కూడా నాకు తెలిదు అంటే నువ్ బానే అంతా బాగా ఎంజాయ్ చేసొచ్చావా ప్లేస్ బా చూసావా
ఉంటది వెయ్యి స్తంభాల గుడి ఉంటది మన వర్షం మూవీ తెలుసా
ఆ ము ఎ ఆ చూసిన
ఆ వర్షం మూవీలో వర్షం అక్కడ వెయ్యి స్తంభాల గుడి దగ్గర తీశారు మీకు స్కూల్ లో ఉన్నప్పుడు మన కాలేజ్ లో స్కూలో బైటి ప్లేసెస్ కి తీసుకెళ్లరా మిమ్మల్ని ఏదైనా
లేదు ఇక్కడ టెన్ సెవెంత్ లో ఎయిత్ లో ఉన్నప్పుడేమో ఇక్కడ ఏమంటరు వేమన సమాధి అంట వెలుగులు ప్రాజెక్ట్ అంట ఇలాంటి సైడ్ తీసుకొని వెళ్ళారు హ్మ్ ఎమంటరు తిమ్మమ్మ మర్రి మాను ఇట్ల చిన్న చిన్న ప్లేసెస్ పిలిచిపోయిరు అవునా ఆ వెళ్ళాను తిరుపతికి కూడా వెళ్ళాను
నచ్చుకుంటానా లేకుంటే ఎలా
స్టెప్స్ స్టెప్స్కి హ్మ్ కాదు వరంగలో నువ్వు వయసు తమ్మల్ కుడి అన్నావ్ కదా అంటే దాంట్లో ఏం ఫేమస్ అక్కడ
మన వెయ్యి స్తంభాల గుడి టెంపుల్ ఉంటది మన వెయ్యి స్తంభాల గుడి వెళ్ళినా కానీ దాని గురించి ఐడియా లేదు భద్రకాళి టెంపుల్
హ
భద్రకాళీ టెంపుల్ చార్మినార్ చార్మినార్ వెళ్ళాను చిల్కురి బాలాజీ టెంపుల్ హైదరాబాద్ ఎప్పుడు వెళ్ళాలే
నేను ఒక్కసారి కూడా పోలే
మన బ్యాంగిల్స్ ఫేమస్ చార్మినార్ లో బిర్యానీ హైదరాబాద్ బి బావర్చి బిర్యానీ తిన్నారా తిన్నావా
విన్నా కాని తినలేదు
బిర్యానీ ఎప్పుడు తినలేదా హైదరాబాద్ లో
ఆహా లేదు లేదు బావర్చి బిర్యానీ అంట అది తిన్లే నార్మల్ బిర్యాణి తిన్న ధమ్ బిర్యానీ తాడిపత్రి బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ ఇక్కడ అమ్ముతారు కదా
చ చార్మినార్ లో చార్మినార్ లో బ్యాంగిల్స్ కోటిలో మన కోటి కోటిలో చీప్ గా దొరుకుతాయి అన్ని ఏవైన కూడా మన ఆ ఆ బ్యాంగిల్స్ ఏ ఐటెం అయినా మనకి కావాలనుకుంటే
విన్నా కానీ నేను చూడలేదు అంటే బ్యాంగిల్స్ అంటే ఇలాంటివి బాగా అంటే వాళ్ళు వాళ్ళు చేస్తారు
ఆ మనం వెళ్ళి మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కూడా దగ్గరుండి వేయించుకోవచ్చు
అవునా
అ
నేను చూస్తా వుంటాను అప్పుడప్పుడు ఫోన్ లో అనిపిస్తుది పోదామాని అట్లా
ఫేమస్ ప్లేసెస్ అంటే అంతే ఇక్కడ మన వేములవాడ ఐడియా ఉందా విన్నారా వేములవాడ మాస స ఈ సైడ్ వేములవాడ కొండగట్టు
మూవీస్ లో వింటాను
మూవీస్ లో వినమే మన అటు అదేమో గుజ్జి అంటారు కదా
గుజ్జి తెలిదు ఇది కూడా నాకు తెలీదు
ఓ అది ఉంటుది చూడండి ఒక్కడులో
డు ఒక్కడు మూవీ పేరువిన్నాను త్రిషది ఇ కదా
ఆహా కాదు మన తనది
ఈ ఏంటి
ఆహా ఖుషి మూమిలో హీరోయిను
ఆ ఖుషి మూవీ హీరోయిన్ అ యమంటర్రు ఏం పేరు భూమిక
ఆ ఆ
ఆ
ఆ స్వప్న అది ఏంటిది ఫేమస్ డైలాగ్ ఉంటది స్వప్న నాది కాదరా అని నీది కాదుర నాది
ఏమో వీల్లేఅంతగా
ఇంకా మన ఆ అ ఏంటి ఇంకా మన ఆ కానీపాకం గోల్డెన్ టెంపుల్
ఇవన్నీ న అసలు చూసినా అంటే ఏమంటారు
కేరళ ఎప్పుడ వెళ్ళలే ఇయితే తీసుకెళ్ళలేి మమ్మల్ని ఇ ఓన్లీ మా స్కూల్ టైమ్ లో అయితే హైదరాబాద్ వరంగల్ బాసర బాసర వెళ్ళార
విన్న పేరు ను్ చెప్తుంటే నాకు కొత్తగా అనిపిస్తుంది తెలుసా
అయ్యో మా మా సైడు ఈ సైడు ఉంటాయి మీ సైడేమో తిరుపతి ఇంకా అరుణాచల్ అరుణాచలం
తిరుపతి అరుణాచలం పాండిచ్చేరి శ్రీశైలం ఆ విజయవాడ అమరావతి
మరి పల్ని పల్ని సుబ్రమణ్య స్వామి ద పాలని పాల్నీ అంటారు కదా మధురై మధురై మీ సైడ్యినా మధురై
చిన్న
ఆవును
కన్యాకుమారి
ఆ
కేరళ సైడు అయ్యప్ప స్వామి టెంపుల్
మాది మన శబరి మన ఆడవాళ్ళకి ఎలో లేదు కదా
అవును లేదు
హ్మ్మ్
కాదు ఈ బిర్యానీ ఫేమస్ అంటును అంటే ఎక్కడ ఎక్కువ తీసుకుంటావు నువ్వు అవి
ఇక్కడే మన లోకల్లోనే తీసుకుంటాము బిర్యానీ చేస్తాను నేను కూడా బిర్యాని మన హైదరాబాద్ బి బిర్యానీ ఫేమ అంటారు హైదరాబాద్ లో చాయ్ టీ బ్యాంగిల్సు ఫేమస్ చార్మినార్ బ్యాంగిల్స్ ఫేమస్ ఊటీ డ్రెస్సెస్
డ్రెస్సెస్ అంటే ఎంత నుంచి ఉంటద ఒకవేళ ఉంటే స్టార్టింగ్
వెళ్తే హైదరాబాద్కి వెళ్తే షాపింగ్ మన ది
కాదు నీ వాయిస్
వినిపిస్త లేదా వాయిసు
ఏమంటారు బ్రేక్ బ్రేక్ అయ వచ్చింది ఆ ఇప్పుడు ఓకే ఎక్కువ ఫేమస్ ప్లేసెస్ అన్నిీ అటు సైడే ఉన్నాయిబ్బా
సైడే ఉన్నాయి అన్నిీ ఫేమస్ ప్లేసెస్ అన్ని బాసర అయితే ఫేమస్ బాసరా అంటే సరస్వతి మనం అక్షభ్యాసం చిన్న పిల్లలకి చేపిద్దామంటే బాసరాకి వెళ్ళాలి బాసరాలో ఐఐ ఇ కాలేజ్ కూడా ఉంది ఫేమస్ అది
నిజం చప్తున్నాను నువ్వు చెప్తుంటే ఆ బాసరా న ఏం విన్నాను అది అన్నప్రస్థ అది అన్నది అక్షరాభ్యాస చెప్పి అది కూడా నాకు తెలిదు నువ్వు చెప్తుంటే తెలుస్తోంది
నాకు మా మా సైడ్ తెలంగాణలో అంటే వెములవాడ ఫేమస్ ఇక వెములవాడది రాజరాజేశ్వరి టెంపుల్ మన కొండ గట్టు కంటే పవన్ కళ్యాణ్ వచ్చ
ఇ కొటి తెలుసా నా కట్ సైడ్ నేమ్స్ ఏంటివన్నా విన్నా అంటే
ఏమేం నేమ్స్ విన్నారు
అంటే ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కదా ఆ నేమ్స్ వింటంటే ఏదో బాగా అనిపిస్తుంది తెలుసా అవి వినడానికి కానీ చెప్పడానికి పలకడానికి కానీ
టెంపుల్స్ కి వెళ్తావా లేకుంటే ఎలా వెళ్తావ్
నేనా టెంపుల్స్ కి అట్లా వెళ్తుంటా
తిరుపతి దగ్గరేన్ తిర్పతి కెళ్తారా
ఆ వెళ్తా తిరుపతికి వన్ ఇయర్ కొకసారి అట్లా
శ్రీ ‌శైలెం
వెళ్లాము ఎప్పుడో ఫిఫ్త్ క్లాస్ లో మా ఫ్యామిలీతో ట్రిప్ ఏసేనప్పుడిదే ఇంకంతే ఇప్పుటి వరకు పోయ్యిండ్లేదు వెళ్తే ఈసారి వెళ్తా
ఆ అవును కాణిపాకం గోల్డెన్ టెంపల్
ఊ
మధురై విజయవాడ అన్నవరం అన్నవరం సత్యనారాయణ సామి
ఇబ్ పిండం
ఇవన్నీ
ఫేమస్ ప్లేసెస్
కానీ ప్రశాంతంగా టెంపుల్స్ కెళ్తే ఫ్యామిలీతోని ఎళ్ళి మంచిగా స్పెండ్ చేసి రావచ్చు
అవును అదే అంటున్నా కదా అంటే ఫేమస్ ఈ ప్లేసెస్ కి వెళ్ళి ప్రశాంత్
మా హైడ్రాబాద్ లో ఇటు హైడ్రాబాద్ లో వండర్ లా కూడా ఉంటది వండర్లా రా మోజీ ఫ సిటీ ఐడియా ఉందా రామోజీ ఫ సిటీ
ఆ విన్నాను
రామోజీ ఫిలిమ్ సిటీ ఫేమస్ ఇక అన్ని మన
నువ్వు చెప్తున్నావు కదా ఈసారి వస్తే మాత్రం ఒకసారి అన్ని చూసేసుకొని వచ్చేస్తా
డర్ల రామోజీ ఫిలిమ్ సిటీ చాలా ఉన్నాయి హైదరాబాద్ లో చూడ్డానికి చూడదగ్గ వెళ్ళాల అనుకుంటే టూర్ వేసుకుంటే ఇక మనం తిరుపతి సైడ్ అంటే ఇప్పుడు ఒక తిరుపతికి వెళ్ళలే వాళ్ళు కంపల్సరీగా కాణిపాకం వెళ్తారు గోల్డెన్ టెంపుల్ వెళ్తారు అన్న వ వెతారు శ్రీశల్యం విజయవాడ కనకదుర్గమ్మ ఇవన్నీ వెళ్తారు
ఆ విజయవాడ అంటే నాకు అనిపిస్తుంది అమ్మవారు అక్కడ చాలా ఏమంటారు మహిమ కళ అమ్మ వారు అంటారు
ఏది ఇంకా ఇంకా హైద హైదరాబాద్ లో టెంపుల్ ఉందన్నమాట ఒక వన్ మినిట్ లోనే కోరికని నిమిషాంమకా ఏమో టెంపుల్ ఉంటదిది ఫేమస్ ఇక
అవునా
ఆ అది మన హైదరాబాద్ లో ఎక్కడుంటో తెలియదు అని అంటారు పెద్దమ్మ లస్కర్ బోనాలు అవి మా బోనాలు కూడా జరుగుతాయి సెలబ్రేషన్స్ చాలా
సాంగ్లు విన్న
అ
రాయ రాయ మైసమ్మ అని చెప్పేసి
ఆ తెలంగాణ హైదరాబాద్ లో బోనాలు చాలా అవును ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా ఈ టూ ఈ టూ టూరిస్ట్ మన ప్లేసెస్ కెళ్ళ ఏ ప్లానింగ్ ఉంద ఏమన్నా సమ్మర్ లో వెళ్ళి ఎక్కడికైనా ఏమన్నా చేసుకున్నారా
అ లేదబ్బా వెెళ్ళ ఈస ఎగ్జామ్స్ అయిపోతయి క ఇంకా హైదరాబాద్ నుూ చున్నావు కదా ప్లేసెస్ ఫేమస్ ఉన్నాయి ప్లేసెస్ కి పక్కా అది ఒకసారి విజిట్ చేస వస్తాను నువ్వు చెప్తుంటేనే అనిపిస్తుంది ఒకసారినా వె
ఛార్మినార్ వెళ్తే మాత్రం కంపల్సరీగా బ్యాంగిల్స్ తీసుకో
ఆ
ఇయర్ రింగ్సు కో కోటి చార్మినార్ కోటి కోటి అయితే ఇక అన్నీ ఉన్ అన్నీ మనకి
ఉ నువ్వు చెప్పావ్ కాబట్టి కంపల్సరీ చార్మినార్ వస్తే మత్ త్రం నేను బ్యాంగిల్సు ఇయర్ రింగ్సు ఓ ఆ అక్కడ ఏమంటారుస్ ఏమంటారు
బిర్యానీ హైదరాబాద్ వస్తే మాత్రం బిర్యానీ కంపల్సరీగా తిను.
ఉ తింటా పక్ క తింటా ఉ బిరి చాయ్ చాయ్ అన్నావు గద
చాయి ఇంకా ఇంక్
అ
హైదరాబాద్లో అంతే ఉ
సరే మరి
ఆ ఆ సరే ఓకే బా ఓకే బాయ్
సరేలే చేస్తా మరి బాయ్